ఆ హా బావున్నారా అండి? బావున్నారా అండి మీరు ఆ బావున్నామండి ఏం లేదు రండి వంట చేస్తున్నానండి. ఉమ్ వంట చేస్తున్నాను. ఆ పిల్లలకు పెట్టేసినండి ఇంతకు ముందే ఇగ నేను ఉహ్ సాయంత్రం మా పెరట్లో కొంచం తోటకూర వెళ్ళిందండి. అదే కట్ జేసినాను ఇంకా చెయ్యలేదండి. మీరు తింటారా అండి ఆకుకూరలు మరి?
ఆ నాకు తోటకుర అంటే చాలా ఇ ఇస్టమండి మా అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు పంపిస్తారు. వాళ్ళకి ఇంట్లో ప ఆంటీ
మీ ఇంట్లోది బావుంటది కదా అండి.
ఆ ఇలాంటి మందు లేకుండా ఉంటది కదండి. ఏమి మొన్న చాలా టేస్ట్ వస్తుందండి. ఇంట్లో కూరా ఉమ్
ఉమ్ ఇంట్లోవే మా ఇంట్లో తోటకూర, చిక్కుడుకాయ ఆ ఇప్పుడు చెయ్యాలండి తెంపిన సాయంత్రం పూట తోటకూరని. కడ్ చేసి ఉంచినండి ఇంకా చెయలేదు ఇది మందు లేకుండా ఉమ్ ఉంటది కదండి ఇంట్లోవి రుచిగా కూడా ఉంటదండి.
ఆరక్కర్ ఆ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు బయట కొనేటివి ఏంటంటే మొత్తం మది తిన్న కొద్ది ఏదో స్మెల్ వస్తది కొం చమ్ ప్చ్ టేస్ట్ అంతా బావుంటది. ఆ అంతా రుచిగా ఉండది ఇక్కడ మనమ్ ఇంట్లోది అయి అయితే ఏమి వేయకుండా నార్మల్ గా తాలింపు వేసిన గానీ చాలా టేస్ట్ వస్తదండి.
ఉమ్ ఎన్ని మనం మ్ బిదేన్స్ వేసినా కూడా అది రుచిగా అనిపించదండి. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఇది వేసుకోనియండి తోటకూర, పాలకూర వంకాయ గాని టమాటా గాని మనం ఇంటి చెట్టు తెంపి చేసినాం అనుకో అది రుచిగా ఉంటది ఆరోగ్యంగా కూడా ఉంటదండి తోటకూర అయితే నేను ఎప్పుడు ఇంట్లోదే తీసుకు
అసలు అంటే మనం ఏంటంటే తోట కూర పాలకూర ఇట్లా కూరగాయలు అంటే మొత్తం ఆకులు కూరల్ ఇ క్కువ తింటే మనక్ కూడా చాలా హెల్త్క్ మంచిదండి. కాల్ష్ తో మనేది ఎక్కువంటే తోటకూరల్ ఎక్కువుంటాయండి.
ఊమ్
ఉమ్ కాలుష్యం లేవల్స్ అంటే ఇప్పుడు అవునండి ఇంకేంటంటే కాల్షియం ఇప్పుడు బోన్స్ కా బోన్స్ వీక్ ఐపోత్ తునయ్ కదండి ఈ జనరేషన్ లో అట్లాంటి వాళ్ళకి తోటకూర ఎక్కువ తినాలసి చెప్ కానండి డాక్టర్స్ కూడా దాంట్లో కాల్షియం కాలుష్యం అంటే బోన్సు స్ట్రాంగ్ అవ్వడానిక్ ఈ కావల్సినటిమ్ వంటి కాల్షయం మెగ్నీష్యం అవి ఎక్కువుంటాయి కాబట్టి డాక్టర్స్ కూడ వాటిని సజెస్ట్ చేస్తారండి
ఉమ్ మళ్ళా మనకిప్పుడేమైనా ఉన్నా కూడా మనకి చ్ ఇగ హెల్త్ కెమన్నా మనకు తోటకూర రుచిగా ఉంటది మనకు ద నుంచి ఎన్నో పోషకాలు గుడుంటాయండి
అవ్నండి చాలా రకాల పోష్
ఉమ్ నాకుకూరనుండి చాలా పోషకాల్ ఉంటాయండి
పోషక విలువలు చాలేక్కువున్నాయంటే ఆకు ఆ ఆకుకూరలలోనే ఎక్కువుంట్
ఉమ్ అళ కంటి చూప్ కూడ్ ద మంచిదంటారండి ఈ మధ్యలో చాలా మంది చిన్న చిన్న వయస్ వాళ్ళకి కంటప్రేషన్
అవునవునండి ఇకా అసల్ తోటకూర వల్ల మన టోటల్ బాడీకే హెల్తండి ఎందుకంటే ఆ గర్బసంచ్ చీ అంటే నార్మల్ ఇగ ఇప్పుడ్ గర్బసంచి ఆప్రేషన్ ఐన నార్మల్గా ఫ్యామ్లీ ప్లానింగ్ ఆప్రేష్ ఐన ఏదైనా గాని తోటకూరనే తినాలంటారండి ఎక్కువ
ఊ
దాంట్లో మెగ్నీష్యం లెవెల్స్ అనేటివి చాలెక్కువుంటాయి కాల్షియం మెగ్నీష్ కేమో పాలకూరలో జింక్ ఎక్కువుంటది ఇట్లా ఒకొక్క దానుంచి ఒకొక్కటస్తాయి దాంట్లోఎంటంటే మనం ఇంట్లో పండించ్కునయైతే ఇంకా హెల్త్ కి చాలా
అవ్నండి రుచిగా ఉంటది తిన్నా కొద్ది తినాలన్ ప్పిస్తదండి అవి ఇంట్లో చేస్కున్నాయ్ ఉమ్
చినప్పుడు కూడా మా ఇంట్లో మేమేక్కువ అంటే అప్పుడు కొనియైన తీస్ కోస్తామండి తోటకూర నెక్స్ట్ ఇంకేంటంటే కాకర్కాయ్ ఇవి రెండు కర్రీలైతే కంపల్సరీ చేస్తామండి అది చేదులో చేద్ అంటే చె కాకరకాయ్ కొంచెం చేదోస్తాది గదా మా ఇంట్లో తోటకూర చాలా అందరికిష్టమండి ఇంకా మా పాప మా పాపైతే ఆ మాకీంకేంటంటే ఇంటి పక్ అంటే ఉమ్ వెనకాల ప్లేస్ లేదండి తోటకూర మాకు అంటే ఊర్లో నుంచ్ అమ్మడానికొస్తారు బావుంటదండి అమ్మడానికోస్తే మా పాపెళ్తది మమ్మీ తోటకురొచ్చింది కొనేరా నాక్ బాఇష్టం అనేసి చాలిష్టం పిల్లలకి తోటక్ కూర నేను అన్ని కర్రీలు అలవాట్ చేస్తానండి పిల్లలకి ఇది కాదు అది కాదని కాద్ అన్నీ తినాలి అన్ నీపుడు మనం తినేటియే అన్ని ఇప్పుడ్ మనం తినేటియే మందుల తిండి ఇంకా దాంట్లో ఇది అది అనేసి వేరియేషన్ చూస్తే ఇంకా మనక్ అందేటి పోషకాల్ కూడా
అవ్నా అండి.
ఇంకా అండి.
హుమ్ ఇంకాండీ వంట అది అయిందా అండి మరి మీది
నేను కూడా తిన్నానండి ఇంతక్ ముందే తిన్నా పిల్లల్ ఫస్ట్ తినిపిచ్చిన్ తర్వాత నేన్ తింటా మా సార్ నేను ఒకసార్ తిన్నాం.
అవునండి.
పిల్లలక్ ఫస్ట్ తినిపిచ్చిన్ తర్వాత మా సార్ నేను ఇద్దర్ తర్వాత తిన్నమండి. మ్ మీ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉందండి.
మ్
మీ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉందండి.
మీరెప్పుడైనా ఈ సెలవులల్లో ఎటైనా వెళ్తారండీ. దేవస్థానాలక్ అటు ఇటు వెళ్తరా అండి.
మేము ఎక్కువ అంటే చలికాలంలో వెళ్ళడానికే అంటే ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే ఎండాకాలంలో బాగా ఎండలుంటయి మళ్ళీ వాటర్ ఫె ప్రాబ్లమైతది. ఎండాకాలం అంటే బాగా ఎండలున్నప్పుడు పోమండి పిబ్రవరి ఆ మంత్లో పోతాం ఎందు టే అప్పుడు అటు చలి కాదు ఇటు ఎండ కాదు రెండి టి మధ్యలో ఉంటంది కదండీ అట్ల అనేసి పిబ్రవరి నె నెలలోనే అంటే అంటే సెకండ్ సాటర్ మా పిల్లలకి హాల్డేస్ అంటే ఒక టూ డేస్ అట్లా అట్ల చూస్కొని వెళ్తమండి. ఒ ఒక వన్ డే లీవ్ తీస్కొని సెకండ్ సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే అట్లా కుదిర్చికొని వెళ్తమండి.
అవునండి సమ్మర్లో మళ్ళ వెళ్ళేటప్పుడు గూడా పిల్లలకి వాటర్ వాటర్ అయితనే ఉంటదండి మన మెన్నీ తీస్కెళ్ళిన ఎంబడి వాటరు ఎన్ని లీటర్స్ కొన్నా గుడా సరిపోదండి వా
ఇంకేంటంటే బయట వాటర్ సాగినా కొద్దీ గొంతు నొప్పోస్తది మ మళ్ళీ ఇంకే బాడీ బాగా డి ఆమ్ కొత్త వాటర్ తాగుతాం కదండి అందుకే మనకి ఆ దాహం అనేది తీరదం
అవునండి మ్ అవునండి మేం గుడా రీసెంట్గా మే నెలలో లాస్ట్ ఇయర్ మే నెలలో వేములవాడ, వెళ్ళినమండి ఇన్ని వింబడి తీస్క వెళ్ళినం మ్ బాటిల్స్ ఎన్ని గొన్నా ట్రైన్లలో సరిపోవడమే లేదండి వాటరు మళ్ళ అక్కడ వెళ్ళీ దర్శ నానికి వెళ్లేముందు రూమ్ తీస్కున్ ఉన్నామండి క్యాన్ ఏస్కున్నా గుడా సరిపోలేదండి వాటర్ ఇంకా
అదే అండి మేమందుకే సమ్మర్లో ప్లాన్ చేయమండి. పిబ్రవరి మంత్ కంపల్సరీ అదే మంత్లో చేస్తాం ప్లానింగ్స్ ఎటైన వెళ్లేదుంటే జానవరి లాస్ట్ నుంచి అ అందరీ అంటే ఇగ ఆడవాళ్ళు ఉంటార్ కామన్గా అన్ని చూస్కొని ఫిబ్రవరి మంత్ల ఫిక్స్ జేస్కుంటాం మేం చాలా సార్లంటే పో ఆ పోయిన సంవత్సరం ఎల్లినం. అ అంతక్ ముందు నేను ఆ స్వామి వారికి ఎంటికలిచ్చిన మా మా పాప, మా బాబుయి కూడా అక్కనే దీస్ చ్చినమండి వెంట్రుకలు దగ్గర్న ఆ మాకు కొంచెం దగ్గర కూడా ఉంటది ఫిబ్రవరి అంటే ఎండా ఉండది ఇటు చలీ ఉండది మంచి గుంటదండి ఇక్ ఈక్వల్గా ఉం టది మంచిగా ఇంకేంటంటే మేము ఈ ఈ బబుల్స్ వాటర్ బబుల్ క్యాన్ ఉంటది గదండి కూల్ డబ్బా అది క్యారీ చేస్ మండి ఎటయినా వెళ్ళేటపుడు అది తీసుకెళ్తే ఫిఫ్టీన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ మన దగ్గర్నె మన్ ల్ల వాటర్ ఉంటాయి కాబట్టి మనకు సేఫ్ ఉంటదండి ఒక గ్లాస్ ఉంట్ తయ్ పోయింది ఇగ
సరే అదే ఇగ మేం గుడ ఎప్పుడైనా వే అడిగినప్పుడు ఫిబ్రవరి నెలలోనే ఫిక్స్ చేస్కుంటాం అండి ఇగ మేము ఎప్పుడు మే నెలలో వెళ్ళడం వా
అమ్మా మే నెలల అయితే చ చాలా ఎండలు అండి ఈ సారి అయితే మార్చి లోనే బాగా ఎండలు ఉన్నాయి మా దగ్గర అయితే అయితే చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయండి మా దగ్గర
ఏండండి మే నెలలో వేలే
అల్సిపోతారండి ఇంక ఇంకేంటంటే జా జాతర జాతర అనేసి పిల్లలు కొంచెం తిరుగుతారు కదండి ఎండ ఎక్కువ ఉంటుది కొంచెం ఎండ దెబ్బా అట్లా కూడా వస్తది పిల్లలకి
ఉమ్
మేం మొన్న సడన్ గా పిక్నిక్ అనేసి కొంచెం ప్లాన్ చేసుకున్నాం మే నెలలోనే అట్టు వెళ్ళ వచ్చేసరికి మా బాబుకి ఎండ దెబ్బ తాకేసిందని మొత్తం వమిటింగ్స్ ఏది తిన్నా ఏది తాగిన మొత్తం వామిటింగ్స్ అయిపోయి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయిందండి చిన్
అందుకనే జాగ్రత్తగా ఆ అందుకే మనం ఫిబ్రవరి నెల బెస్ట్ ఆప్షన్ అండి అది కూడా
ఆ అదే పిక్నిక్ కి మా సార్ సడన్ గా ప్లాన్ చేసేసరికి బయటికి వెళ్ళినం అట్లా మొత్తం వొమిటింగ్స్ మొత్తం బాడీ డిహైడ్రేట్ అయిపోయిందండి
మరి ఇప్పుడు సెట్ అయ్యిందా అండి బాబు మరి
ఆ ఇప్పుడు పర్లేదు అయినా గాని వీక్ వీక్ గానే ఉన్నారండి బక్కగా అయిపోయిడిట్లా మంచిగా లడ్డు ఓఆర్‌ఎస్లు తగిచినంఅండి కొబ్బరి బోండాస్ ఇంకా వాళ్ళ డాడీ జ్యూస్ జూసె డైలీ జ్యూసెస్ ఇంకా వాటర్ మిలన్ కీరా అన్ని వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి మాత్రమే తీసుకొస్తారండి సమ్మర్ లో డైలీ ఏదో ఒకటి జ్యూసహ లేకుంటే కీరానా ఇంకా మేం దోసకాయ కూడా ఇంకా మన ఊర్లో దొరికేటు ఉంటాయి కదండి ఇట్లా పొడుగుగా కాకుండా నార్మల్గా చిన్నగా ఉంటాయి కదా వాటిలో వాటర్ శాతం ఎ క్కువుంటది అని అవే తీసుకొస్తారు పొడుగుగా ఉంటాయి చు అవి మంచిగా ఇట్లా కనబడితయి కానీ అవి అంత టేస్ట్ ఉయండి బెరుడు బెరుడు బె హ వైట్ కలర్ లో సేమ్ ఇవి బీరకాయ లాగా ఉంటాయండి
చాలా పొడుగుంటాయి
పొడు ఉంటాయి అసలు అవి టేస్ట్ అనిపియ్యవండి మేము ఎక్కువ తీసుకోమము ఇవి నచురల్ గా మన పంట మనం చూసిన పంట అనేసి మేము ఎక్కడున్న ఎంత రేటు ఉన్నా ఇవే కొనుక్కుంటంఅండి
బెస్ట్ ఆప్షన్ అండి మొత్తానికి అయితే హెల్దీ ఫుడ్ వాడతారు మీరు మళ్ళా ఇంకా ఫిబ్రవరి నెలలో వేడతారు ఎట్టు వెళ్ళిన ఊడా
అంటే పి పిల్లల కి అనుకుపోయేదేం లే సమ్మర్ లో వెళ్లినం అనుకో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఒస్తే మళ్ళీ హాస్పిటల్ ఖర్చు అది ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఏదైనా జయంతిలు అవి ఇవి ఎం అన్నా ఉంటే వాటిని చూసుకొనే వెళ్తాం మేము కూడా
మీ అమూల్యమైన సమయాన్ని మాకి ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
ఓకే అండి పర్లేదండి. థ్యాంక్ యు అండి.
థ్యాంక్ యూ అండి. బాయ్ అండి మరి.